హలో
ఆ బాగున్నారంండి ఆ బాగున్నాండి మీరు బాగున్నారా
ఆ మ మీము కూడా బానే ఉ
ఆ ఏం చేస్తుందండి
ఏం లేదు ఇప్పుడే వంట చేయడం అయిపోయింది
అవునా మేమి ఇంకా వంటకాడి ఇంకా పోలేదండి పోవాలి ఆ ఇప్పుడే ఉ పొయ్యి మీద పప్ప వేసినా
పప్పును
దోసకాయ పప్ప అండి
హ
మిది ఆమె కూర
మాది వాళ్ళ ఎగ్ కర్రీ చేసినమండి
అవునా మేమ పప్పు చేేశాడి పప్పు హా వడియాలు అప్పులు గవలు
గుమ్మడికే వడియాల అండి
కాదండి గవ్వలు
గవ్వల గవ్వలంటే ఏంటి అండి
పచ్చిికవ్వలు నూనెలు వేయించుకోవాలి కారం ఫ్రీ
బయట బయట దరు
ఆ గవ్వాలంటే ఇసారు సమోసాలు లాంటి రింగులు రింగులు ఉంటాయి
అంటే మీరు చేస్తారా బయట
బయట ఆన్లైన్ లో తెర్చ్చుకుంటావండి కూరగాయ మోర్ లో తెచ్చుకుంటే ఆ సమోసా వడియాలని ఉంటాయి ప తెల్లగా ఉంటాయి ఎండబెట్టాలి పొంగుతాయి మంచిగా కారం వె వెలుపు కారం వేసుకొనేది తినొచ్చు ఉత్తకయ అనేది తినొచ్చు
ఆ మామూలుగా చీరు తిన్ల లేక కూడా తినవు
ఆ ఉత్తర అయిన టీవీ కా కూసినప్పుడు టైం పాస్ కి వ కొండనాసు
అసలు అయితే బాగాగుడుతు
అవును అవునుకాయయి అనే కొంచెం తిన్నట్టుంటయి మీరు చేస్తారంండి వడియాలి ఎండా
అసలు
ఆ మేము చేసం బియ రవ చేస్తా సగ్గు బియ్యన్ని చేస్తాండి
ఆ సగుం భయం ట
సగుబీయ ఉడక వేంటడం గ్లాస్కి పదిేళ బసం ఉ అలా నవ్వులు జీలకర్ర వేసి చిన్నంచాతో అతే బిల్లలు బిల్లలు పెడతాం
అంటే దగ్గరకి ఉడికేదాక్ ఉంచ్
ఆ మెత్త ఉడాకారు మెత్త ఉడికిచ్చి తాలిమ్ ఇంగా ఒక కవర్ మీర్ ఏసే యేష్ వసయ్ బిల్లల్ బిల్లలూ వసయ్ సగ్గుబియ్యం వడియాలన్ సన్నయ్ ఎచ్చుకో లేవుయ్ దేవాల్ సన్నయ్ ఒద్దు సన్నాయ్ అయితే గుజ్ అయితయ్.
ఆహా ద్దొడు
కొంచం లావియ్ మాదయూ ఆ వడియాలియాన్ వాళ్ళు ఇసరు.
ఇంకేం వంటల్ జేస్ మీరు నాన్ వెజ్ జేస్తారా అండి.
నేన్ జేయనండి తక్కవ మీమ్ ఎక్కువ దినవండి మే
హేర్ టేరియానా మీరు
ఆ ఇంకాక అయ కూరగాయలు తింటాయి ఎక్కువ ఎప్పుడన్నా ఎగ్గు
సల్ల మిరపకాయల్ జేస్తారా.
అవును ఆ ఆ గీకి ఎండబెట్ ట్టారండి. మూడు రోజులు నీళ్ళ మజ్జిగల నానాలీ మూడు రోజులు ఎండబెట్టారు
అంటే మిరప కతే మజ్జిక్
ఆ ఆ ఆ డైరెక్ట్ ఏయోందు. మూడ్ రోలూ నానాలీ కల్ ఉప్పులో
గల్ ఉప్పులా మెరప్
ఉ కొయా గీకారీ గింజలు నాల్ గింజలు పై పైవి తీయాలి. గీకేయాలి. ఆ ఆ గింజల్ మొత్తం ఏమ్ దియోంద్ దు మామూలుగా ఉత్తయే గీకాలి ఆ గీకాట్ టన్ అల్ల ఉప్పు మజ్జిగ పుల పుల్లాగా ఉపాడుతుది. ఎండ బెట్టుకొని తింటరు. రెండు మూడ్ నాల్ నేల్ ఉంటాయ్.
అవి మూడు రోలు దొడ్డుప్పుల నానవెట్టి తర్వాత్
ఆ ఆ జ బుట్టకేసి మళ్ళీమ్ మళ్ళీ ఎండబట్టాక మళ్ళీ అల్లబోయాలి. మొత్తం మూర్ రోలు నానబెట్టాలి మూర్ రోలు ఏయాలి.
మళ్ళీ మజ్జిక లేయా
మళ్ళీ మజ్జిగ లో నన్నాలి. హై ఎండాలి మళ్ళీ ఏయల్ వేయార్ వేయార్ అంతే మూడో రోజు చీస్ కవర్లో ఒక వారం రోజుల పైనుంచితే ఆయే లేచోసయ్ కరకరా అంట్టయ్. నూనెలో ఏసుకొని తింటే బావుంటాయ్ మజ్జిగలో
మూర్ రోలు దొడ్డు ఉప్పులా నానవెట్టి ఎన్
మళ్ళా మూర్ రోలలో అలా ఏయాలి. మ అల్లీ మజ్జిగ కొద్దిగ్ తగ్గియాక ఏయాలి. తగ్గాక తీచేయాల్
బాగాక్ ఎండినకా
ఆ మాములుగా ఎండుతైగా నైట్ పూట తేసంగా మళ్ళీ మజ్జిగలో మళ్ళీ అయ్ ఏయాలి. మేము అంతే ఏసాం ఆ ఆ మూర్ రోలు ఏయాలి, మూర్ రోలు ఏయల్ తీయాది.
వేయాలే
తీయా ఆ తరవాత అట్టనే ఉంచాలి. ఓ పది రోలు ఆ పది రోలు బడతాయండి.
బట్టుంటే పాడైతయా ఫ్రిడ్జ్ లో వెట్
ఆహా బై త డబ్బాలలో పోసుకోవసు ప్యాస్టీ డబ్బా పది రోలు లాగా ఎండక్ బాగ్ ఉండా ఆర్ గట్టిగైతాయ్. పర ఆ ఆ ఎడాకాలం ఫుల్ ఇప్పుడు అన్ని పెట్టుకోవచ్చు బొంబాయిరవ్వ వడియాలు పెడతా సగ్గు బియ్యం పెడ్
ఆహా బొంబైరవ్వ వడియాలు కూడా చేయొచ్చా ఎట్లా చేస్తారు
గేముంది వాటర్ లో జీలకర ఉప్పేసి వాటర్ ఉడికించి రవ్వ మనం ఉప్మా చేసేట్ చెయాలి నీళ్ళే చెయాలి
ఎంతకు ఎన్ని ఇంత రవ్వకేంటి
గ్లాస్ పది పన్నెండు నీలు పడతాయి
ఒక్క గ్లాస్ కు పన్నెండు గ్లాస్
అవును పలుసాగొస్థాయి బిల్లు అప్పడం టైపులాగా లేస్తది మేము అంతే పెడుతం మా ఆడబిడ్డలు ఆ చిక్కగా ఉండొద్దు కొద్ అది పల్సగా ఉండాలి మనం చెంచా తోటి గుంట గండె తోటి అసాం
అంటే మనం ఇప్పుడు పన్నెండు గ్లాసులు నీళ్ళు పోస్తు
ఆ ఆ పోస్తా ఉంటే ఇంకా గుంజు కుట్టది మనం బేడ త్తం పెట్ట ముందే కొద్దిగా గుంజు కుట్టది దగ్గరకి వస్తది అది ఎమ్మటెమ్మట ఎసుకొని రావాలి ఇద్దరు పాడతారు కా
అంటే ఈ రవ్వ వో స్
ఆ జీలకర్ర అంతే ఎమెస్లేదు ఇంత జీలకర స ఇంత సోడ ఉప్పేయాలి
మంచిగ వస్
ఆ ఆ అప్పడాలు మంచిగా ఉంట్ ఉంటాయి నూనెలు ఎసుకొని తింటే మంచిగా ఉంటాయి నెల రెండు నెలలు ఉంటాయి
నిలవ కూడ్
ఆ ఉంటాయి ఎండాక మొత్తం పిల్లలు అయ్యే తింటారు మాకు ఇంకా గింత నూనె పోసి చిన్న కళాయిలైనా ఎసుకోవచ్చు ఒక్కొక్కటైనా లేసొస్తది పూరి పొంగట్ట పొంగతాయి
అట్లా పొంగుతాయా
ఆ ఆ బొంబాయి రవ్వ బాగువు
బొంబాయిరవ్వ మీరు గుమ్మడికాయ వడియాలు
ఆ ఈ ఎండాకాలం వచ్చిందంటే ఏదో ఒకటి టి ఇంట్లో ఏయో ఒకటి చేస్తాం ఎంతొందరగా దొరితే అదే
ఆహా అన్ని ఈ ఎడాకాలాం మొత్తం అడి వేసుకొని ఇంక బట్ట అప్పుడు వర్షాలు పడు
ఆ అప్పుడు తింటాం సాయంత్రం టై లో తింటాం ఎండాకాలం అంతా తింటాం ఇంకా సాయంత పూట ఇట్టే ఒడియ ఎసుకొని తింటారు పిల్లలు టీవీ కాడ కూసినప్పుడు తింటారు
పులిహోర ఎస్తారా అండి మీరు
చేస్త అండి నిమ్కాయ చేస్తా మాడికాయ చేస్తా నిమ్ ఉప్పు పులిహోర చేస్తా
ఉమ్ హు ఈ ప్రసాదాలు ఇవి చేయడం వచ్చా మీకు ప్రసాదాలు దేవుడికి పెడ్
దేవురికి పెట్టేయ దేవుడికి పెట్టేయ ఆ గుగ్గీలు అయ్య గండి పరవన్నం సగ్గు బియ్యం పాయసం
ఆ రవ్వ కేసర్ అంటారు కదా అది ఎట్ల చేస్తారు
రవ్వ కేసర ఏముందండి గలాస్కి రెండున్నారా బోస్తాం నీలు ఆ కది కలర్ వేస్తా మిఠాయి రంగు వేస్తూ
రవ్వ వేంపాలనా అవసరం లేదా
ది నెయ్యిలో ఎంచాలి రవ్వని ఎంచి జీడిపప్పులు కిస్మిస్ యాలకులు వెన్ ఇచ్చా
ఏంచి పక్కన పెట్టుకొని ప్లేమ్
ఎసర్లో ఈ రవ్వ పోయాలి కొంచెం కలర్ యేస్తే కలర్ వస్ వస్తది మిఠాయిలను మూడు కలర్ మిఠాయి కలర్ అంటే కలకంరల కలర్ లాగా ఉంటది పచ్చ కలర్ ఉంటది రంగు చిన్న చిన్నవి బయట దొరుకుతాయ్ కిరాణా షాప్లల్లా.
అంటే మనం బిర్యానీ రైస్ వే
ఆ ఆ బిర్యానీల లేస్తారుగా కలరు చిన్న చిన్న ప్యాకెట్లు వస్తాయ్. ఆ అదే ఇంకా మాకు డబ్బాలు దొరుకుతాయి ఇక్కడ ఇంగు డబ్బా లాగా చిన్నవి ఉంటాయ్.
ఆ అదేసి
ఉడకబెట్టి ఆ గుంజుకునే అప్పునుంచి నెయ్యి యేయ్యాలి పైన జీడిపప్పులు అన్నీ.
ఆ అది బాగున్ నాకు చేయడం రాదుగా
అవునా బాగుంటది మే అప్పుడప్పుడు ఇప్పుడు ఇకా ఇంకా శుక్రవారం శనివారం అయ్యే పెడతాం. ఆ రోజు ఇగ కిస్మిసు జీడిపప్పు పెడతా
ఉ కట్ పొంగలి కూడా వేస్
ఆ కట్టి పొంగలి చేస్తా పెసరపప్పు తోటి చేస్తాం చక్కెర పోసి.
ఆ పెసరపప్ ఉడుక బెట్టాలా
ఆహా యేన్ చాలి నెయ్యిలో యేంచి ఎసలు పోయాలి అన్నంలో ఉడికియాలి.
అంటే పప్పు బియ్యం ఒక్కసారే పోయాలా
ఆ ఆ రెండు కలిపి కే పోయాలి పైన చక్కెర పోసి కలపాలి పైన జీడిపప్పులు
అంటే నీళ్ళో ఒక గ్లాస్ ఒక గ్లాస్ కొలత తోటి పోయాలా.
ఆ మనం ఏ గ్లాసు బియ్యం పోస్తామో ఆ గ్లాస్ తోటే చక్కర దానితోటే వా వాటర్ పోయాలె
పప్పు
పప్పు మామూలుగా ఎంతైనా వేసుకోవస్సు ఎక్కువ వేస్తేనేమో ఎక్కువ ఉంటది, తక్కువ వేస్తే తక్కువ ఉంటది.
ఆ అది ఉడికినంక మళ్ళ పోప్ చేయాల దాన్ని
నేయ్యిలో యేంచాలి కళాయిలో పప్పు
ప ఆహా వేయించి తర్వాత అందులో బియ్యం పోసి వాటర్ పోయాల అన్ వాటర్ పోసినంకా ఉడిక్
ఆ సగం ఉడికాక చక్కెర పోయాలె చక్కెర పోస్తనే బావుంటది బెల్లం బావుండదు నల్లగోడతది.
ఏదో మిరియాలు, లవంగాలు వేస్తరు అంటరు కదా అందులో. మిర్యాలు, లవంగాలు అందులో యేసి
ఆహా అయి యేయరండి యాలకుల పొడేస్తాం బిర్యాలు వేస్తే మా ఘాటు ఉంటది అది ఉత్త అన్నాం అది ఇదో చెక్కర పొంగల్ దేవుడికి ఆడబెట్టుకుంటమ్ ఉత్తగా అయినా తిన్
ఆ పెసరు పప్పు ఎస్తే చక్కెర పొంగలి
దేవుని కాడా పాయసం టైప్లాగా, పర్వన్నం టైప్ లాగా.
ఆ ఆ పర్వన్నం
అల్లనో బెల్లం వేస్తాం, ఇల్లనో చక్కెర పోస్తాం అంతే.
దే యాలకుల పొడి లాస్ట్
ఆ పైన యేయ్యాలి ఇంకా దింపే ముందు యేసి కలపాలి.
అవునా మీకు చాలా తెలుసు అండి.
ఆ ఆ ఆ అవును. బావుంటుది చెయండి, బావుంటుంది స్వీటు. మా పిల్లలు అయితే ఉత్తగే తింటారు. హ్ ఇంకా చెప్పాలండి, ఇంకా ఏం లేదండి.
సరేనండి బాయ్ ఉంటూ